హలో
హలో
ఉమ్మ్ చెప్పు
పనుకున్నావా
లేదు ఇప్పుడే తిన్న
ఉమ్మ్ మేము ఇంకొద్దిసేపు ఉంటే పండుకోవాల
ఉమ్మ్
మేఘాలు లైట్‌గా వచ్చినాయి అంటే వాన పడే మేఘాలు ఎంకాదు నార్మల్‌వే
మ్మ్
లేపాక్షి పొయి ఆ ఇక్కడ అంతే గాలి బాగావస్తాది ఈరోజు
ఉమ్మ్
వర్షం పడుకోకుండా ఇట్లా గాలోస్తే బాగుంటది మేఘాలుండి గాలోస్తే భయము పండుకోవాలంటే బయట
ఉమ్మ్
నువ్వు యాడ లోపల పండుకుంటావా బయటనా
లోపలే బయట వాన పడితే మల్ల లేసోత్తే ఇంగ నాకు ని
ఈ సమ్మర్ లో
లోపలే పండుకున్నా నేను ఎప్పుడు పండుకోలే
ఉడుకు పట్లేదా
ఫ్యాన్ వేసుకొని వాకిలి ఓపెన్ లో ఉంటది కిటికీలు ఓపెన్ లో ఉంటాయి బయట పండుకుంటే మళ్ళా వాన పడితే వెంటనే పరిగెత్తుకుంట రావళ్ళ
మ్మ్ ఆ లేపాక్షి గురించి తెలుసా
ఎప్పుడో చిన్నప్పుడు పోయినా అంతగా గుర్తు లేదు నంది ఉంటది
ఆ
అక్కడ నీళ్ళు వస్తాయంట కదా నోట్లో నుంచి ఏమో సంథింగ్
మేము పొయ్యిండ్లేదు ఈ వీక్ పోవల్ల అనుకుంటానమ వీకా ఆఫ్ ఇద్దరికి సేమ్ వస్తే పోయి వస్తము
మ్మ్
అమ్మో మా ఇంట్లో మ్మ్ పోయిన్నారు చూసిన్నారు ఇంతకు ముందు
మ్మ్
మేం చూసిండలేదు పోవల్ల ఈ సారి
మ్మ్
మ్మ్ లే లేపాక్షి అనే పేరు ఎట్లొచ్చింది చెప్పు
డేమో
రావణుడు సీతని ఎత్తుకని పోతా ఉంటారు కదా అపహరించు కొని ఆ ఆ అప అపహరించుకని పోతంటే సి టైల్ చూస్తాడు చూస్తే ఆ చూసి అడ్డుకుంటాడు
అప్పుడు రావణుడు రావణు చేస్తే రెక్కలు ఇరిగిపోయి కింద పడతాడు కొండ మీద నుంచి సీతాదేవి లే పక్షి లేపక్షి
సీతాదేవి కాదు వెళ్ళిపోతారు అప్పుడు మీ ఎంచుకని వెళ్ళి పోతాడు యుద్ధం చేసేసి పడిపోతుంది జటాయువు నెక్స్ట్ శ్రీరాముడు ఎతుకుంటు వస్తాడు సీత యాడుంది అని అవుత వాస్త కనిపిస్తాది జటాయువు ఏమైంది అని అడిగితే ఇట్ల సీతమ్మని చూసినాను నేను రావణుడు తీసుకొని పోతా ఉండేది అని చెప్తాడ అప్పుడు లే పక్షి లే పక్షి అని రాముడు అంటే అదే ప్లేస్ జరిగింది కాబట్టి ఆడ లేపక్షి అని పేరు వచ్చింది మ్మ్ ఆ లేపాక్షి వచ్చేసి వీళ్ళు కృష్ణదేవరాయలు వాళ్ళుంటారు కదా కట్టి డెవలప్ చేసిండేది ఆ కాలంలో డెవలప్ చేసిండేది వాళ్ళు
మ్మ్
పుట్టిండేది వచ్చేసి వీళ్ళొస్తారు ఆ నేమ్ గుర్తు రావట్లేదు కదా మర్చిపోయిన ఆ నెక్స్ట్ డే ఏంది ఆ ఆ షిరావిడంకుంది నందిది చూసినాను న్యూస్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది సాంగ్స్ టచ్చేస్తే పిల్లర్స్ సాంగ్స్ తర వస్తాడంట అక్కడ నెక్స్ట్ అది భూమి కు టచ్ అయ్యలేదండి పిల్లర్స్ గాల్లో తేలుతా ఉన్నట్టుంటుంది కింద చేయి పెడితే ఇసుక స్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వస్తుంది అట్లా తేలుతా ఉంటాయాంట పిల్లర్స్
హ్మ్
ఎప్పుడో ఓల్డ్ అట్ట స్టోన్ తో కట్టిండది అది రెడ్ టోన్ అంటారు కదా దాంతో
ఉ హా
నెక్ట్ వీక్ ఏమున్నా అయితే పోవాల్ నెక్స్ట్ ఇది హంపికి పోయింటిమి హంపిలో కూడా సేమ్ ఇట్లనే ఆవ్ నందినూ ఉంటుంది
అ
ఆడోచ్చేసి పైన పెయింటింగ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో వేసినట్టు కనిపిస్తుంది గుళ్ళో పోతే హలో ఆ ఆడ పెయింటింగ్స్ కలర్ కలర్ పెయింటింగ్స్ కానీ అప్పుట్లో వేసిండేదే ఆ పెయింటింగ్స్ ఇప్పుడుకి చెక్ చెదురుకోకొండా ఫ్లోర్ చూస్ తే పైకిట్లా టెంపుల్ లోపలికి పోయినాక కలర్స్ వేసినాకా నీ అప్పుటికే ఏసిన్నారు ఆ పెయింటింగ్స్ అసలు పోలేదు మధుబాని పెయింటింగ్స్ అట్లా
హు
అ
గంట
ఉహ్
చాగంటి
యాగంటి
అక్కడేనా
ఆహా యాగంటి ఇక్కడ వచ్చేది మన సైడే అయిండుపూర్ దాటి హిందూపూరు అక్కడ మధ్యలో యాగంటి నుంచి లేపాక్షకు రావచ్చు లేదంటే మహానందికీ పోవచ్చు కర్నూలు సైడ్ అక్కడ వస్తుంది
అప్పుడే అక్కడే ఉండిని ప్లేసెస్ చూసినట్టు కొంచెం గుర్తుతుంది చిన్నపుడు పోయినా
ఆ యాగంటి మహానంది శ్రీశెలం పోయింటిమి ఆ ట్రిప్పు లేదు ఆ అనుకొని యాగంటి లేపాక్షి శ్రీశైలం ఇట్లైనా పోవచ్చు యాగంటి ఆ మహానంది శ్రీశైలం అట్లయినా పోవచ్చు పోతే అట్లు పోవాల అలా లేదం ఎట్లా పోవాల ఏదో ఒకటి మిస్ అయితుంది ఆ రోజు అట్లా పోదాం మ్మా అట్లా పోయిండేది యాగంటి మహానంది శ్రీశైలమ్మ
హు
ఫస్ట్ యాగంటి చూన్నా అంటే అప్పడుకి ఇంకా కొండలు ఉండేయండీ డెవలప్ అయితా ఉండే
హ్
నార్నూల్ మధ్యలో కొలన్ ఉంటుంది టెంపుల్ లోపల.
హ్
హ్ టూరిస్ట్ ప్లేస్ తరా అప్పుడుకేమి లేకపోయింది మాయమ్మి పోయినప్పుడు. ఇప్పుడు డెవలప్ అయిందెమో తెలియదు.
హ్
అది అప్పట్లో కట్టిండేదే ఓల్డ్ దే టెంపుల్.
హ్
ఆ నెక్స్ట్ వచ్చేసి మహానంది. అది అయిపోతనే మహానందికి.
అ అక్కడ నంది ఉంటరు.
మహానందికి
దానికి కొంచెం ముందర శ్రీశైలం.
అవు ఎంట్రన్స్ లోనే ఆ పక్క, ఈ పక్క స్విమ్మింగ్ పూల్ తరా ఉంటుంది మహానంది లో.
హ
శివపార్వతులు ఉంటరు.
హ్
లోపల శివున్దే ఉంటుంది. నట్ నుంచి చేసుకొని ఇంగా ఆ రోజు అట్లే నెక్స్ట్ శ్రీశైలంకు బయళ్దేరుండేది.
హ్
నంది ఉంటుంది బయట టెంపుల్ బయట పెద్దది. అ ఇంగ అదే పార్కు తర ఉంది అట్లే నంది ఉండే చోటే పెద్దగా పార్కు తర కూర్చునేెకి. ఎంత చేస్తా.
హ్
నెక్స్ట్ శ్రీశైలం పోయిండేది. శ్రీశైలం కొండమీది పోవల్ నార్మల్గా తిరుపతి తిరుపతి ఎట్లా చుట్టేసుకుంటా పోతామో
హ్
అట్లా చుట్టేసుకుంటా పోవలా కొండపైకి శ్రీశైలంది. చిన్న చిన్నగా ఉంటాయి రోడ్లు, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. శ్రీశైలంకి పోయ్యే ముందే ఎనకాల అయ్యప్ప స్వామి గుడి వస్తుంది ఒకటి.
హ్
ఆడ చూసుకొని పోయింటిమి.
హ్
ఆ నెక్స్ట్ త్రీ శ్రీశైలంది ఎప్పుడో పోయిండో గుర్తులేదు త్రీ టైమ్స్ ఎ మో పోయిండేది. ఇప్పుడుకి చేంజ్ అయిపోయిందన అంతా అక్కడ. అప్పటికి రూమ్స్ అలాట్మెంట్స్ అంతా సరిగ్గా లేకపోయిండే ఇప్పుడుందంటా.
హ్
మీకు గుర్తుందా శ్రీశైలము.
అదే ఎప్పుడో చిన్నప్పుడు పోయిండే గుర్తులేదు.
ఉం ఒకసారి జీప్ లో పోతా ఉంటే ఎదురుకొచ్చే జీపు కొంచెం ఉంటే క్రాష్ ఇస్తాండే అద్దం పోయింది ఆ రోజు
ఉం
ఉం శ్రీశైలం ఇది జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకి పన్నెండు దానిల్ల ఇ ఇది ఒకటి శ్రీశైలం
ఉం
ఉం అడవు ఇది నల్లమలా అడవులు అంటారు కదా అడవుల్లో ఉండేది
అయినా ఆడ టర్నింగ్ దిప్పుకునే చోటు కొంచెం జాగ్రత్త అవ్వాల
అవును డ్యాము ఉంది శ్రీశైలం డ్యాము అది కృష్ణా రివర్ వస్తుంది కదా దాని మీద కట్టిండే డ్యాము ఆడ మళ్ళ బోట్ ట్రావెలింగ్ ది ఉంటుంది అక్కడే ఎలక్ట్రిసిటీ ది కూడా ప్రొడ్యూస్ చేస్తారు ఆడే ఆడ మైనింగ్స్ ఏమో కూడా తీస్తారు అనుకుంటా అదే డ్యామ్ లో
ఉం
పోయినమ్ ఆడే మునుగుతారు స్నానాలు చేస్తారు అక్కడే ఆ పాతాల గంగ గానీ ఏమో వస్తది అట్లా
ఉం
అక్కడ స్నానాలు చేస్తారు ఉం సరే ఇంకెంది
చెప్పాల
ఉం సరేలే ఉండనే
ఉం
ఉం